అక్క
ఏన్లే ఆయిరు అన్న తిన్నది ఎత్తుతన
ఆ
మొత్తం కింద పడ ఆ పండుకున్నది ఆ ఉంటాంది పండుకోలే ఆఅ పడతా ఆ అంటే పాల్గాకుత అంద్ర బోర్లా బోర్లా పడుతా అంది పాలు కకు స్తాను వా బయటి వా ఉచతనా తిన్లే ఇరద్దా కుష్ ఉధరు తినలేదురా ఇంకా తినాల అదో అత్తమ్మ సోరకాయ కూర వండింది
ఆహా
ఉ బయటివ్వు బయటివ్వు
వేరే స్కూలుకు పోదాట్నా
హైరాన్స్ స్కూళ్లకు తొల ఉ మెంటల్ తోలాలే
ఎక్కడ ఇంటి ముందు స్కూల్కేనా
ఏ అళ్ళకు వద్దురా సా అది ఏంది. అంగన్వాడీకి కూడా వద్దు దాన్ని ఏమంటారు. అదే అదేంది. ఆ స్కూల్ పేరు నోట్లోనే ఉంది. శ్లోకా శ్లోక్ కక్ దోళాల
ఆ
ఆ చెప్పు
ఫీజ్ బానే ఉంటతంటది గా
ఫీజు అన్నానే తక్కువ బచ్పన్ అన్నానే ఎక్కువ
ఆహా
హ్
మరీ ఎట్ట బోయ్ ఎట్టా రావాల
ఇగ ఆటో మాట్లాడాలి. లేకపోతే ఇగా వాళ్ళ డాడీ దాని మీద పొమ్మనాలే
హ్
ఎల్లుండి. చిన్న పాప కైతే
ఏపిండి చాలు రే ఇప్పటి తే రెండు వారాలు అయింది. మిస్ అయింది.
నీ ఆమేకి రెండు వారాలు ఇమేకి మూడు వారాలు అయింది.
అదే ఇగా ఈమెకు ఆమెకు ఒక్కటే ఇగా
జలుబు తాక్కువ అయిందా ఆమెకి
ఆ తక్కువ అయిందిరా అంటే కొంచెం అప్పుడు నీరసంగా ఉన్నది. బాగా హాస్పిటల్ కు తిరుగుడు అయింది. కక్కుతే బాగా అసలు నోట్ల నుంచి ముకుల నుంచి వచ్చింది. బొడబడా ఆ బొడవడా కక్కుడే
ఆ
కక్కినప్పుడల్లా దోషిడు నిండ కక్కినప్పు ప్పుడల్లా దోషిడు నిండా కక్కింది. అసలు వాళ్ళు ఎన్నళ్ళు అయినా చిన్నరీ పిల్లలు హాస్పిట్ల ఆయన అయితే ఇంజెక్షన్ ఏసిండు చూసి
ఆ
హ్ ఏమన్నా తగ్గకపోతే టెస్టులు చేద్దాం. అన్నడట
ఆహా
హ్
తక్కువ అయిందా మరి ఇప్పుడు
హ్ ఇప్పుడు తక్కువైంది. మంచిగానే ఉంది. ఇష్ పోతాన్నావ డాడీ
జలుబు తక్కువయిందా
తక్కువైంది. చల్బు జల్బుగద్రా జల్బుజయి చ కూస్తుంటా జలుబు చేస్తే నేను ఆ ముక్కల డ్రాప్స్ ఉంటాయిగా ట్రవిన్ అవే త
ఈ మన ఈ పెట్టొచ్చా విక్స్ మ పెట్టొచ్చా
విక్స్ వేపురబ్ పెట్టచ్చట కానీ పెడతన్నా అల్లుంది కవర్
ఆ
అయిపోయిందా కడగనా
మొన్న కొనుక్ నిన్న కొనుకుొచ్చిడు బాగా ఏమకు జలుబుంట టె తను కొను కొ తే నూట పదకొండు రూపాయలు అయింది. డబ్బే ఎప్పుడు పోయిద్దో ఏమో మరి ఇ జలుబు
ఆ కవర్ కవరు జలుబు తక్కువ కావాలరా కవరు అది మొక్కజొన్న కంకుంది ఏమో తెలిదు విసు పోతా ఇది ఏ ఏ అంత గుర్తుకు లేదు నాకు అప్పది ఇప్పటిది ఇసు వార అ రా
అకా
చెప్పాలా ర చిట్టి వాళ్ళు లేరుగా లేరు లేరుేట పోయరు అ ఏేమ మరి ఎవరికి చెకప్ ఆహా అక
ఎ కలా ఫోన్
రా రే ఐరా ఐరాషిక అడతార లేరు వాళ్ళ హాస్పిటల్ పేయరంట చిట్టికే చెకప్ కోసం అని పేయరుంట ఓహా వచ్చి మీ అయనా సా గు రాగింది ఇ ఏ బాత్రూమ్ బయందరా బాత్ర త్ర పోయి జ వట్టుకు అరా చేవచ్చ స సైవటి కడుదు ఇప్పుడు ఇప్పుడే తింటానమ్మా పాలు మార్చినంక
మరిచిందా పాలు
అయి మర్సంది డబ్బా డబ్బా పల్
డబ్బా పలా అతందా
ఆ అప్పుడు చిన్న కడుపులో పడ్డప్పుడు పాలు తాగొద్దుగా మంకు పాలు
ఆ
మ్
తాగితే ఏం అయ్యిద్ది మోషన్స్ తయ్యం అయితాయి అంటగా
సరే లా
నాక్క
ఆ ఈమెకి నా పాలు తాగిపియొద్దు అని అంటే పాల ప్యాకెట్ పాలు అలవాటు చేషినా అలవాటు చే
అయ్యి తాగితే మోషన్స్ అయ్యేమో అయ్యితదంటరుగా
ఇవ్వకు ఎంకాలే
ఆహా కాదు మూడు రూపాలు మూడు రూపాలు ఏమో తాగితే మోషన్స్
ఆ మోషన్స్ కాదురా మం కు చెత్తరు బాగా అస్సలినరు
ఆ
మ్
ఆ పాలు సరిపో
సరిపోతాని గా మధ్యలో సరిపోలే కాని ఇప్పుడు బానే సరిపోతాన ఎందుకో ఆ మధ్యలో అసలు అస్సలు ఆ కారకపోయేది ఐరా అప్పుడు అయితే బాగా కారేది కాని ఆ రెండు నెల్ల కింద అయితే అసలు పాలే ఉండక పోయేది ఊకె ఏడిచేది ఆమె
ఆ నైట్ నైట్ మంచిగ పడుకుంటుందా లేతుందా
ఆ ఇగ ఆకలి అయితే ఎత్తదిరా
ఒక రెండు మూడు సార్లు లెత్తదా రోజుకి ఒక రెండు మూడు సార్లు లెత్తదా రోజుకి లెత్తదా నైటు పాలకి అంటన్నా
నప్పుడు లెత్తది
అబ్బో ఏసి బెట్టియ్యమను బావ ఒకటి
మ్
ఏసి పెట్టిమను బావని ఒకటి
అది ఒకటే తక్కువ ఇప్పుడు ఆ కూలర్ ఉన్నది ఐరా కడుపులా అప్పుడొ పడ్డప్పుడేమో సెకండ్ హ్యాండ్ కూలర్ తెచ్చిండు రెండవ సారికేమో ఆ అది డెలివరీ అయినప్పుడు కొంచెం ఎండాకాలం వ వచ్చిందిగా అప్పటికిీ కొత్తడు కన్నోడిగా ఇక ఇప్పుడు మూడు సంవత్సరం చులకాంచి అదే ఉన్నది మీ అయన మందుకు పోయి హ
పెట్టుకుంటాళ్ల నైటు
ఇప్పుడు పెడతలేం రా ఇగొ చిన్నపిల్ల కదా
పిల్ల తల్లికి జలుబు లేత్తదక్కా కూలర్ పెడితే
జలుబు కాదు రా డైరెక్ ఇటు సీదా పెట్టద్దు ఎదురుంగ అంటే తల కూలర్ సైడ్ పెట్టాలా
ఆహా ఆపోజిట్ పడుకోవాలా
ఎందుకంటే డస్ట్ డైరెక్ట్ ముక్కలకు పోయి ఇబ్బంది అయితది ఇగ ఆ ఇప్పుడు నేను డెలివరీ అయినప్పుడు నాతో పాటు ఒక అబ్బాయి పుట్టిండు అయితే ఆ అబ్బాయికి ఆడ ఉబ్బరిత్తంది హాస్పిటల్ బాగా ఎండగా ఇదైతందని అప్పు ఇల్గా అడికి ఫ్యాన్ బేడతే అసలు ఆ త్రీ లాక్స్ పెట్టిరట అసలు బతకడు అన్నారట ఆ పిలిగన్ని ఉం బ ఇంత చిన్నప్ప నుంచి కాపి ఫ్యాన్లు పెడుతే ఉంటారా మళ్ళా ఆ పిల్లిగానికి ఎదురంగా ఆ
ఆ అమ్మా
తే ఆద్య కొంచెం పెరిగినాంకా ఫ్యాన్ గూడా ఎయిలా తెలుసా ఫ్యాన్ ఎయ్యలేద్ అసలు మస్తు ఆమనయితే ఎంత వెచ్చగ ఉంచేదో
ఆ
ఊ
ఇప్పుడు ఏమనా ఇప్పుడు మ మంచినె ఉంటాంది కదా కూలర్ కి
కూలర్ పెట్టట్లే ఇప్పటి కూడా పెట్టాలిగా అం అంటే దాన్ని గడ్డి మారిపియాల అన్నాడు బావ
ఆహా
గా పిచ్చు
మేము అయితే ఇయ మేము ఇక్కడకొ వచ్చిన కాంచి దాని మీన్నే దా ఉ దాని ముందే పడుకుంటున్నాం
ఆ
కూలర్ ముందే పడుకుంటున్నా కొద్దిగా అట్లా జలుబు చేసినట్టు అనిపిత్తాంది లే గానీ ఇంగ మరి మంచినే ఉంటాంది చీకాకు ఏం లేదు పైన ఫ్యాను తిరగట్ల
అవునా అయితే కూలర్ కి దూరంగా పనుకోండి ఆమెకు గాల్ రాకుండా చేయండి అంటే ఇప్పుడు మధ్యలో ఏసుకోండి మధ్యలో ఏసుకొని గాలి రాకుండా లేకపోతే మీరిద్దరు ఒక సైడ్ పడుకొని అవునా ఒక సైడ్ వేసి గాలి రాకుండా ఒక సైడ్ తిరుగుత రాదు
ఇక పైనది ఏమొ కండెన్సరా ఏమొ బొయ్యిందం అంటే పోయి తీసుకొచ్చి పెట్టిండు కాని అది మళ్ళీ పని చేయట్లేదు
అవునా మా ఫ్యాన్ గూడా అప్పుడు అట్నే అయితే మళ్ళా బాగు జేపిచ్చిరి
వోచ్చిన కాంచిి కూలరే పెట్కొనీ పడుకుంది
అవునా అప్పుడు కూడా కూలరు ఆ పుట్టడానికి ముందు ఫ్యాన్ ఖరాబ్ అయితే కూలరే పెట్టుకున్నాం
ఆ
తర్వాత కూలర్ వద్దు చిన్న పిల్లు ఉంటుందింటే నీళ్ళనే పడ పోసి కడిగి లోపల పెట్టినండ
ఉ
మళ్ళీ ఇప్పుడంతా కడగాల కడిగి నీళ్ళు బట్టి దాంట్లో గడ్డి పియాలట ప్లాస్టికే ప్లాస్టికే
అది ఇనుమది ఇనుముగాదు గాదు అదెందో రేకు రేకు రేకు లాగుంటది
టెన్ టెన్ మినిట్స్ అయినట్టుంది
ఆ ఆయిందక
ఉ చూడు ఎ కాాలస
ఇంకొక నాలుగే ఉ
అయిపోయినను అయిపోయిననుయి
పై పన్యా
అే
అ మాట్లాడినా పదిభై నిమిషాలు
ఆ ఒక్కరికే పది నిమిషాలు మాట్లాడి ఇప్పుడు నీతో మాట్లాడినా అంతే సిట్ ఇటి తోటి పది నిమిషాలు మాట్లాడిను
స
కట్ చెయ్ మల్ల చెయ్ క అిక పో